హలో
ఇప్పుడుదాకు రొండు సార్లు కట్టేంది సందం ఆ పిన్నమ్మ
ఊమ్ నేను ఆ హలో హలో అంటున్నా గాని వినిపించట్లే
ఇప్పుడు ఇన్వెస్
ఊమ్ ఉమ్ ఎం తెస్తుం
ఓర్ టూ టైమ్స్ చేసాను కట్ అయిపోతుంది
ఊమ్
ఈ టాస్కులు బానే ఉన్నాయి గానీ ఏం చేస్తారో ఏమో
ఏవు అయితేే గానీ తెలియదు
ఉన్నర బాబాయ్
ఉమ్ ఉన్నారు ఆఫేస్కలరు
ఆహా ఇళ్లాద్దరు డ్యూటీకి వెళ్ళారా ఆ ట్యూషన్కి వెళ్ళారా ట్యూషన్ డ్యూటీలో ఉన్నార అయితే ఆ
ఆ జగదల పూ ఏది మా అమ్మ వచ్చింది జగదల్పర్ మామ్మ మధ్యాహ్నం వచ్చింది ఇక్కడికి ఏ పెలిగి ఉండేదట వచ్చింది పలకరంచి వెళ్ళిపోయింది
యా వోకడితే
హ
ఎట్లా ఉందండి ఇవాళ
పర్లేదు మబ్బుగానే ఉంది
ఇవాళ మార్నింగ్ నుంచి కొంచెం ఎండలో తిరిగిన అంత వేడి లేదు ఇవాళ్ళ ఏంటో మరి పొద్దున్న పక్కన తెలుసు అ అమ్మాయిల ఇంటికిెళ్ళినప్పుడు మాములుగానే ఉంది అంత వేడ్ అనిపిలా కొంచెం అక్కడక్కడ మబ్బు పట్టి గా
హ్మ్మ్ మ్మ్
ప
ఈవెన్ నేన్ కుడ్ కూలర్ ఏయ్యలేదు అంత వేడయట్లేదు
ఆ ఆ ఏది అ పాత కూలర్ ఎన మళ్ళీ కొన్నారా
లేద్ లెద్ అదే
ఆ పని చేస్ ఉందా బానే ఆ కూలర్ లేతే అవదు
అవదు
కష్టం ఇక్కడ మాకు వేడిలేకపోయినప్పటికీ బుడోడు వా వా స్ మని చెప్పి కూలర్ ఎయ్యాల్సిఒతుంది
ఉమ్
నార్మల్ ఫ్యాన్ గాలే సరిపోతుంది ఈడి వల్ల ఎ య్యాల్సి వతుంది
మీ ఫ్రిడ్జ్ అంతా మ్మనదె అల కొట్టేసారు ఫ్రిడ్జ్
నాదా ఫ్రిడ్జా?
ఉమ్మ్
అప్పుడు ట్వంటీ థౌజండ్ పడింది
ఉహు
ఎప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్ లో అనుకుంట తీసుకున్నా
ఎక్కువే అయితే
ఆ
ఎన్ని ఫైవ్ స్టారా? ఫైవ్ స్టారా
ఫైవ్ స్టార్ కాదు ఫోర్ స్టార్
ఆహా ఏ త్ ఎందుకాం తక్కువ
ఈ ఏ పెద్దది కదా ఫ్రిడ్జ్ కొంచెం సింగిల్ డోర్ అయినప్పటికి పెద్ ది కదా
ఆహా ఏటి మీది
ఇది ఎల్జీ
ఎల్ జి ఆ ఆహా చూసి తీసుకోవాల అమ్మా ఎలక్కోట్సింది వైరు
ఉమ్ అందాగా చిన్నదైన ఇళ్ళది ఎంత పడింది అప్పుడు
వీల్ది పద్నాలుగు పద్నాలుగు వేలు
స్టార్ రేటింగ్ దేనా
ఉమ్ ఉహూ త్రీ స్టార్ త్రీ స్టార్ సామ్సంగ్
సామ్సంగ్ ఆ ఏ సామ్సంగ్ ఇవి పనికిరావమ్మా ఆహా ఎప్పుడైనా ఫ్రిడ్జ్లకి ఎల్జీ లేదు ఇంకా కొంచెం బాగా అంటే కొంచెం డబ్బులు పెట్టుకోండి కొంచెం రేటింగ్ చూసుకొని తీసుకోవాలని వర్ల్పూల్ తీసుకోవచ్చు ఎల్జి ఎ క్కువ ఎల్జీనే తీసుకుంటారు ఏది ఫ్రిడ్జ్లకైతే ఆ కా ఖచ్చితంగా ల్జీయే
అద చూడల్ ఆ అవును
ఆ యావ ఏ మా క్సిమం మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఎల్జీనే
ఉహ
ఫ్రిడ్జ్లు వల్
బా ఆన్లైన్ లో బాగుంటదా తీసుకుంటే
ఆ ఆన్లైన్లో కూడా బాగానే ఉంటాయి కత్ తే రేటింగ్ చూసి తీస్కో ఒకవేళ బాబయ్ తో పెట్టించిన రేటింగ్ కరెక్ క్ట్ రేటింగ్ ఒ ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ కనీసం ఫోర్ పాయింట్ ఫైస్ స్టార్ రేటింగ్ ఉంటది కదా ఫోర్ పాయింట్ ఫైవ్ సా స్టార్ ఉన్న రేటింగ్లు ఉంటేనే తీసుకోండి ఆన్లైన్ అయితే తక్కువే కాకపోతే మరి వా టు ఏమనా ఛార్జ్ తీసుకుంటాడో లేదో నాకు తెలీయదు కానీ
ఉహు బయట అయితే ఎక్కు గున్నాయి లే
బయట రేట్లే ఇప్పుడు అందులో సమ్మర్ కదా ఇప్పుడు కచ్చితంగా రేటు ఉంటది నువ్వు వింటర్ సిజన్ లో న్ నో రెయిని సీజన్ లో నో
అప్పుడు తీసుకు అవును కట్టే సమ్మర్ స్టార్ట్ అయింది చ్చిందమ్మా ఎలాకా అచ్చేసింది
అదే ఇంట్లో చల్లగా ఉంటది కదా తిరగడానికి కొద్సు ఉంటది
అదే ఇంకావచ్చు ఇంకెందు క్కువ మంచిది ఎప్పుడు చూసి తీసుకుంటే లేట్ అయినా పర్లేదు ఇప్పుడు తీసుకోన్ లే తర్వాత తీసుకుంటా
లేదు ఇప్పుడు ఎమర్జెన్సీ అనుకుంటే అందాక చిన్నదైనా తీసుకో
ఉమ్ లేదులే మంచి తీసుకుంటే అయిపోద్దు కదా ఎందుకు
నిమమ్ నా సైజ్ అంతా ఉంటే బాగుంటది నాది పెద్దదే కాకపోతే సింగిల్ డోరు కాకపోతే
అవునవును
ఉమ్ అ ట్లా మంచిగా ఉన్నంది తీసుకుంటే సరే కొంతమందివి చిన్నగా ఉంటాయి ర్యాక్స్ కూడా చిన్నగా ఉంటాయి
ఉమ్
నావెన్నీ మూడు ర్యాకులో నాలుగొ వస్తాయి ర్యాక్స్
ఓహో అదే చూసి తీసుకోవాలి ఇప్పుడు కాదులే తా బతి స్కూల్
ఆ ఎళ్తున్నారా అయితే బాబాయ్ డ్యూ నీకే
మ్ ఎల్తున్నార్ అన్నా
ఆ
ఏ గోల్డ్ రేట్ టూ లాక్స్ అట
అవునా
మరి
పెరిగిందా
మ్
వామ్మో నేను చైన్ మారుద్దాం అనుకుంటున్నా సంజమ్మ
ఆహా
పిన్ని
టూ లాక్స్ అంట ట్వల్వ్ గ్రామ్స్ మ్
గ్రామ్స్
మరి చూడు ఎంత పడిద్దో ఏటో అవన్నీ చూస్కో
అదే కదా అంటే ఇప్పుడు ఒక రకంగా ఈ టైమ్లో ఆ తీస్కుంటేనే మంచిదంటావా
మ్ మంచిదంటే తర్వాత తగ్గు తదో పెరుగుతదో చెప్పలేం కదా తగ్గిద్దేమో అనేసి మొన్నకు అయితే మాత్రం తగ్గింది.
అవును తగ్గినప్పుడు తీస్కుంటే మంచిద పెరిగిన
తగ్గినప్పుడు తీస్కుంటేనే మం ఇది గాద ఒకసారి కనుక్కో రేట్ తగ్గిద్దో ఏ టో అనేసి
తగ్గినప్పుడు మంచిదంటావా
మరీ అంతే కదా
ఇప్పుడు మన్దీ
నువ్వు మారుస్తానన్నావ్ కదా మా అందుకని ఉమ్
మార్చేటప్పుడు అది తక్కువైతే బావుంటదం ట దయితే ఆ మళ్ళీ ఇది ఏమన్న అమౌంట్ తక్కువచ్చిద్దే
ఇప్పుడు గుడా ఏసినా ఎంత పడ్తదో తెలుస్ స్తది కదా
హ్మ్ మ్ ఓ బంగార్ షాప్ అంకుల్ ఉంన్నాడా ఆ అంకుల్నైనా అడగాల
హ్మ్ అడుగు
ఆ అంకుల్నడిగి మా ములుగా ఇప్పుడేమన్నా అమ్మచ్చా లేదంటే ఎప్పుడమ్మాలి ఏ నడిగితే చెప్తడు కదా
అవును
ఉమ్
మ్మ్
ఇంకేటి ఊరెప్పుడొచ్చేది
హూ
చెల్లోస్తానంటంది గా
ఆ అవును
మా అమ్మ ఏవీ ఆళ్ల ఓహ్ అన ంది పొద్దున్న అమ్మ అంటింది అయితే నేనేమంటనానంటే అమ్మోళ్ళు రావడం అంటే వాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉంది కదా ఇప్పుడు ఎందు కాళ్ళు ఎళ్తే నువ్వు వెళ్ళు తమ్ముడోస్తాడు కదా అని చెప్ప అన్నా
ఉమ్
రమ్మంటే వచ్చి తీసుకెళ్ళిపోతారు కదా ఎమ్మటే ఉండేది ఏం కాదు కదా అన్న అదే ఆలోచన చేస్త వస్తున్నాను అనేసందు మరి ఏం చేసిందో మరి
నాకు అడిగితే చక్క ట్రైన్ ఎక్కి వచ్చేసిన అయిపో పోద్ది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది కదా అదెక్కి పోయిన డైరెక్ట్ ఒచేయోచు
పంపిరూ కదమ్మ
అదే కదా
ఏలతో తలకే నొప్పి కాగాని దానికి రా దానికి వచ్చేడానికి పర్వాలా ఏమున్నా ఆన పంపిస్తారు రత్నా చల్లికి ఇచ్చార అనుకుందాం ఫర్ సపోజ్ వైజాగ్ వరకు వచ్చేస అక్కడ నించి తమ్ముడుఒచి
తీసుకో అవును నేనుప్పును ఎవరో ఒకలా వస్త బొంబాయి వైజాగ్ వారికి మళ్ళీ ఇళకి సార్ సెలవు ఇస్తాడో లేదా అనేసి డౌట్ ఇంక ఈ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కదా ఆ సార్ అద అసలు క్యాంప్ అంటే పంపించనుని పశ్చిం బా
అ ఆయనే
చరణ్ ఓస్తే ఇంకేంట అదే చివతాయి వస్త తే మళ్ళ నైట్ జర్నీ అయి పొద ఆడికి
ఆ అవును
లేకపోతే చూడాలి
చూడాలి అవును
అబ్బా
నేను అదే మార్నింగ్ టైమ్ లేదంటే వైజాగ్ లో బాల ఉన్నాడు ఎక్కిమన్నా ఎక్కిస్తాడు రాయగడికి ట్రైన్
అలాగ లేదండి ఎందుకు అది అంతన్న
హ వైజాగ్ వర
ఇది ఏటమ్మా దన్బద్ తంబదా ఆ ఆరింటికి తుంది విజయవాడలో అదే అక్కడ ఇంకెక్కడికి వచ్చేసరికి ఫైవ్ అయిపోది
ఆహ
మార్నింగ్ సిక్స్ కి
అదే అదే
బాగుంది కదా
ఆ
అదేనా అదే టైమ్ ఇదేనా అదే టైమ్
ఎప్పుడు నైట్ క ఎక్కేది
మార్నింగ్
మార్నింగ్ ఏని సిక్స్ కా
సిక్స్ సిక్స్ థర్టీకి ఉంది
ఆ అక్కడ దిగెదవడికి
ఇక్కడ ఫైవ్ ది పోతారు ఈవినింగ్ ఆఆ
రోజు ధన్బాద ఎక్స్ ప్రెస్సే కతేక్ ఖాళీలుండవేమో కదా
రిజర్వేషన్ చేస్ కొంటాం. కాదా ఉమ్ మామ్మూలుగా అమ్మా ఉండదు ఉండ్దు.
ట్రైన్ లాంగ్ కదా
ఇప్పుడే ఉండట్లే చాలా మంది ఉన్నారమ్మ. మ్మ్మ్
ఈ పిల్ల ఏం ఆలోసన్ చేతుందో ఏమో మరి
మాదే
ఇంగ నేన్ సరిగ్గా మాట్లాల్లా ఇవాల ఇందాక చేసినప్పుడే ఇడ్ పడుకున్నాడు ఆహా ఆ ఏడు తున్నాడు. రైమ్స్ అది చూస్తున్నాడు ఫోన్ లో కరెంట్ పోయిందని ఫోన్ లో ప్ బెడ్తే చూతున్నాడు ఇక అప్పుడే అదే ఫోన్ చేసింది. మళ్ళీ ఇదవుతాడన్ జెప్పి. సర్లే చూపించ్ సాయంత్రం జెతలే అంది.
ఉహ్ హు
చెయ్యాలి
నాదే
వచ్చేసిందన్ట మా అమ్మ
ఆ చేశాన్ నిన్న చెప్పింది వచ్సారూ
ఆ
హ్మ్
ఏం కూరోండావ్
చెన్నోడియాలమ్మా
ఉహ్ హు తేను బెండకాయ్
ఉహ్ హు
బెండక్
బెండకాయ్ ఉహు ప
అదే అదే ఓ సింగర్ లో ఒక పాప అంటది. బెండకాయ్, దొండకాయ్ నువ్వే నా గుండెకాయ్ అంట. సరేలా అయితే ఉండు చేస్తా